బావున్నాను మీరు బావున్నారా అండి
వున్నానండి ఓ మోబ్ మొబైల్ ఎక్కువ పాడద్దు గదండి
అవును అదే మొబైల్ లేన్ వాడొద్దు మొబైల్ వల్ల కొన్ని మనకి అవసరం వచ్చే టి ఉన్నాయి మొబైల్ వాడడం వల్ల మొబైల్ వాడడం వల్ల కొన్ని అనవసమైనవి కూడా ఉన్నాయ్
అవునండి
ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు మొబైల్ లేందయితే వాళ్ళు ఉండలేకపోతున్నారు అది అనవసరమైంది మళ్ళీ కానీ మొబైల్ వల్లనే మనకి ఏఐ అనేది జన్రేట్ జేస్ కోచ్చు ఎలాంటి టాపికిచ్చినా గుడా అది మనకి మంచి ఒక మెసేజ్ అనేది అందిస్తుంది
పెద్దవాళ్ళు గిట్లా యూజ్ జేస్తున్నారండి మొబైలీ మజ్య మొబైల్ వల్ల రేడియేషన్ వైట్ హేర్స్ వస్తాయండి
కరెక్ట్ జొప్పారు ఇదైతే మీరు జొప్పింది అది చాలా కరెక్టు అందుకే ఇప్ ఇప్పుడు మొబైల్ వల్ల అదే బెనిఫిట్స్ కోసం చూసుకుంటే మన
అవునండి బెనిఫిట్స్ అంటే మనం బెనిఫిట్స్ అంటే ఇప్పుడు మనకి ఆ వాట్సపు కమ్యూనికేషన్ మనమిప్పుడు ఎంత దూరం ఉన్నా కమ్యూనికేషన్ జేసుకోవచ్చు అండి
కరెక్టే జెప్పారు ఎంత లాంగ్ నుంచి అయినా మనం కమ్యూనికేషన్ చేసుకోవచ్చు అది కరెక్టే కానీ కమ్యూనికేషన్ అనేది మితిమీరి పోతుంది ఇప్పుడు అదే ఫోన్ లో గంటల గంటలు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు
అవునండి ఈ మధ్య పిల్లల చ చాలా ఒక గేమ్ ఆడుతున్నారండి
పిల్లలు గేమ్ ఆడుతున్నారు కొందరు పిల్లలు యూట్యూబ్ క్రియేట్ చేస్తున్నారు యూట్యూబ్ క్రియేట్ చేయడం అనే ది మంచిదే కానీ
కానీ దుర్వినియోగం ఆడి అడి అడిక్ట్ అయిపోతున్నరండి
ఆ మొబైల్ కి అడిక్ట్ అయిపోతున్నారు గేమ్ అనేది కొత్తగా పబ్జి గేమ్ అనేది ఏదో ఫ్రీ ఫైర్ ఎస్ ఎస్ కరెక్ట్ చెప్పారు ఆ ఫ్రీ ఫైర్ గేమ్ వల్ల వాళ్ళు చెడిపోతు
నేన్న కూడా ఆడుతా అండి
మరి ఏంటి సార్ మీరు మీ పిల్లలుకి చెప్పేది పోయి మీరు కూడా ఆడతారు ఈ గేమ్ నీ
అవునండి అట్లా అంటే ఎడిక్ట్ అయిపోతున్నానండి పెడితే అంత మనకి ఫోన్ ఉపయోగపడితే మనకు ఆరోగ్యకరంగా మంచిది మనకి ఈవెన్ నాలెడ్జ్ మాత్ర కూడా కొది బెనిఫిట్స్ ఉంటుంది అవునండి గీతక్క ఫ్రీ ఫైర్ అంటే మీరు అంటే మీరు ఏమేమి య మీరు ఎన్న వర్డ్స్ ఫోన్ యూజ్ చేస్తారు
ఫోన్ నేనైతే యూజ్ చేస్తాన్ అంటే నాకు ఆఫీస్ పరంగా కూడా నేను ఫోన్ ఎక్కువ టైం యూజ్ చేయాల్సి వస్తుంది
అందుకే అది దాని
కి నేను విరుద్ధంగా చెప్పలేకపోతున్నాను సార్ ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ద్వారానే మనకి బెనిఫిట్ వాట్సాప్ లో మె సేజ్ రావడం మా గ్రూప్ మెసేజ్ ఉంటది మా ఆఫీస్ త్రూ దానికి రిప్లై ఇయ్యవాల్సి వస్తుంటుంది డి ఏదైతే మళ్ళీ నాకు అటెండెన్స్ అయినా కూడా ఆఫీస్ యాప్ ఏ యూజ్ క్లే చేయాలి మళ్ళీ ఆఫీస్ యాప్ లో నుంచి టీమ్స్ లో నుంచి మీటింగ్స్ అటెండ్ అవ్వాలి కాబట్టి నాకు ఫోన్
అవునండి మధ్య ఎక్కువ చూస్తున్న యాప్ ఇది ఇన్స్టాగ్రామ్ అని ఒక యాప్ వచ్చి నాకు ఇష్టం లే యాప్ అండి
ఎందుకు అలా అంటున్నారు సార్ ఇన్స్టా్రామ్ లో కొన్ని మనకి బెనిఫిట్స్ ఉన్నాయి కూడా కొన్ని మనం నేర్చుకోగగుతున్నాం కదా అవి చూసి
కానీ దాంట్లో ఎక్కువ మంది రీల్స్ చేస్తారు అంటే ఇట్లా ఆ ఆల్రెడీ యూట్యూబ్ ఉంది దానికే ఎక్కువ మంది అడిక్ట్ అయ్యారంటే మల్ల ఇన్స్టాగ్రామ్ ఇంకా మంది అయితే ఎడిట్ అయ్యారు
అవును సార్ కరెక్టే అందుకే మనకి దాంట్లో బెనిఫిట్స్ వచ్చేటివి చూసుకొని తర్వాత పక్కన పెట్టేసేయాలి మొబైల్ని అదే కాని ఇంగా లేకపోతే అడిక్ట్ అయిపోయి దాని వెంటనే ఉన్నామ అంటే మనం దాన్ని అడిక్ట్ అవ్వద్దు అది మనం
అవునండి అంటే ఇప్పుడు చాలా సున్నా అండి ఇప్పుడు చిన్న పిల్లలు ఆడే గేమ్స్ అంటే యూట్యూబ్స్ లో యూట్యూబ్స్ లో యూట్యూబ్ చూడకుండా అసలు ఈ పిల్లలు చే అన్నమే తిన్నారు పెద్దలకి నువ్వు అనే కాదు ఫోను చిన్న పు చిన్న పిల్లకి కూడా ఫోన్ ఇస్తే చాలా పెద్దలు జూస్తు అయిన అవే మాములుగ ఎదో ఒక అవునండి ఇప్పుడు ఎవ్వరి పిల్లలు ఫోన్ ఇచ్చినా ఫస్ట్ యూట్యూబ్ పన్ చేస్తది
అవును సార్ యూట్యూబ్ లో వచ్చే రీల్స్ చూస్తు ఉంటున్నారు షార్ట్ స్టోరీస్ చూస్తున్నారు రూపు
అవునండి తెచ్చిస్తా అవునండి ఇప్పుడు ఎక్కువ మంది హ్యాంకర్స్ వచ్చారండి ఇట్లా అంటే చిన్న పిల్లలు ఓటీపీ చెప్పమంటే ఓటీపీ చెప్పేస్తారు అప్పుడు అళ్ వీళ్ళకి తెలియదు కద ఓటిపి ఇంకా వేరే వాళ్ళకి ఫోన్ నెం ఇంకా వేరే వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తున్నారు చిన్న పిల్లలు
ఓకే ఇప్పుడు కాదు సార్ ఇప్పుడు మీరు ఎట్లా అంటే ఇప్పుడు మీ పిల్లలకి ఎంత టైం వరకి మీరు ఫోన్ ఇవ్వగల్తారు వాళ్ళు మీ ఫోన్ తీసుకుంటారు మీ దగ్గర నుంచి
అవునండి అసలకి ఫోను అంటే వాళ్ళకి ఎక్కువ అవసరం ఉన్న ప్పుడే అలు ఎప్పుడు అంటే ఆ ఆళ్ళు ఏం గేమ్ ఆడరు యూట్యూబ్ అంటే వాళ్ళు కోఖో మీ లను ఏదో ఉంటుంది అదే చూస్తారు
అవును సార్ కానీ మీకు ఒకటి అర్థమయితలేదు ఫోన్ వల్ల వాళ్ళకి ఈవెన్ ఏమన్ టారు ఆఫ్గో స్కూల్లో ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్ వల్ల కూడా ఫోన్నే యూజ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేయ లంటే ఫోన్ లో ఒక టాపిక్ కొ పెట్టుకొని గూగుల్లో కొట్టేసి దాని వల్ల వచ్చే టాపికే వాళ్ళు దాంట్లో నుంచి ఫినిష్ చేయాలి కాబట్టి ఆ అందుకే ఇప్పుడు ఇది మనకి ఎట్లా అంటే ఫోన్ లేన్ది కూడా పని అవ్వట్లేదు సార్ అందుకే ఫోన్ వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు ఫోన్ లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి టాపిక్ తీసుకొని రాస్తారు
ఆ టీచర్స్ చెప్పాలంటే వాళ్ళు టీచర్స్ కూడా ఆ గూగుల్ అయినా చార్జిపీటీ అట్లా చార్జిపీటీ అని కొత్తగ వచ్చింది దాన్నే యూస్ జేసి రాయమంటారు
అవును సార్ మీరు చెప్పింది కరెక్టే కానీ ఇప్పుడు ఫోన్ వల్లనే కదా వాళ్ళు అయితే టాపిక్ని కంప్లీట్ చేసుకోగ
ఆ అవునండి అజయితే ప్రోజెక్ట్ వర్క్ ఇస్తే టీచ దగ్గరుండి చెపె చేపిచ్చేటోళ్ళు
ఆ మీకు ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అట్లా కాదు కదా సార్ ఇప్పుడు ఈ జనరేషన్కి ఒక ప్రాజెక్ట్ ఇస్తే అది ఫోన్ తీ తీసుకొని వాళ్ళు ఆన్లైన్ లో కొట్టేసి అని దాని గురించి టాపిక్ తీసి ఓన్ వార్డ్స్ లో రాయాల అన్నమాట
ఆ అవునండి ఓకే ఒకే అండి టైమ్ అయిపోతుంది అవునండి ఓకే ఓకే అండి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు తప్పకుండా నెక్స్ట్ టైమ్ నుంచి మా పిల్లలకి ఫోన్ ఇవ్వన్
ఫోన్ ఇవ్వకండి నేను కూడా ఫోన్ ఇవ్వదలుచుకోలేదు ఫోన్ ని దూరం పెట్టాలి ఎప్పుడు ఇవచ్చే టైం లో ఇస్తే సరిపోతుంది వాళ్ళ
ఆ ఓకే అండి థాంక్స్ అండి
ఓకే ధన్యవాదాలు